హలో
హలో ఆహ్ రేడి బాయ్స్.
ఆహ్ ఎస్.
ఎస్ ఎస్ ఐ యాం రెడీ ఫ్రొం. యస్ బోలియే.
వాతావరణం ఎట్లుంది మీకెల్లి.
ఆహ్ ఇచ్చలా ఉంది.
చల్లగ ఉందా.
అవునాది.
అంటే అంటే వెళ్ళి చల్లకుండాను. కారణమేందండి మాకేలి మటుక్. ఫుల్లు ఎండలు ఎట్.
అసలు బయట వచ్చమండి. కోమదే.
వచ్చా బయటకి వచ్చామండి చల్లగానే ఉంది ప్రస్తుతానికి.
ఏయ్
కాకపోతే మళ్ళీ ఉదే. మార్నింగ్ అంటే ఎండ పొద్దున్నప్పుడు బాగా వేడిగా ఉంటుంది కదా.
ఎప్పుడు చల్లాగ ఉంటదేమోండి. తెలుసా మాకు తెలుసా అది ఎప్పుడు ఏంది ఉందండి.
అంటే కొంచం సాయంత్రం అయింది కదా
న దోశ అ ను దోశ ఎలా ఉంటది
సాయంత్రం కోసం వెయిట్ చేయలేం కదా సార్
ఇదేన్ని ఉన్నాయండి బాబు ఆ రోజు ఏనాబైకి ఇత్త బే
ఊ కానీ అది మరి ఏం చేస్తాం మనకు డబ్బులే మొత్తం డబ్బే ప్రపంచమ అంతా డబ్బే
ఆ డబ్బు ఉన్నవాళ్ళు మంచిగా ఉన్నా బాబా పాలించవ్ ఏ
డబ్బులుండకపోతే మనుషులు ఉండర మనతోటి ఆహా ఎక్కడ నేర్చుకున్నావ్ ఇది
ముందు పదివేలు అయ్యాయండి బాబ వెళ్లాల్లో ఆ నల్లగ ఎండల్లో పదివేలు తెచ్చి పెట్టానండి ఇప్పుడు వంద అవునండి బాబు ఆ
ఆహా నేను కూడా ఖర్చు పెట్టివుంటానండి ఏంది అండి మీకేమి భోజనాలు చేసారా
చేయలేదండి
ఊమ్ బిర్యాని బిర్యానీ పోతార
ఏండి
బిర్యానీ క
అవునండి
ఉహు అంటే మీరు బిర్యానీ బాగా తినాలి కొంచెం లావు కావాలి మీరు
ఊ దోబీ ఇచ్చాడండి బాబు బట్టలు వేయాలి
ఇవాళ ఏమాడండి సండే కదా ఇవాళ
ఆ
ఏం కాదులేండి ముందు ఇది మాట్లాడండి
ఇత్తర అండి బట్టల్ హలో ఉన్నాయండి
ఏం కాదు ఏం కాదు ముందు ఇది చూడండి ఇది మళ్ళీ కట్ అయిపోద్ది
తేలే అయితుంది అండి బాబు
ఎట్ట దంక కడితే అయిపోద్ది కొని సార్ మళ్ళీ
ఆ అయితే అసలే ఎన్నోన్నయి
ఇలా ఉండడానికి మీరు ఏదోటి మాట్లాడుతా ఉండాలి సార్ ప్రతిసారి
బ బ బ ఆ
కుదరదండి మాకు పాటలు సార్ మీరే పాటలు పాడాలి ఏదోటి చెప్పాలి మీరే
జీడీ గింజలో లో లో లో లో లో జిల్లాటలో లోలో లో లోయ్
జిమ్ జిమ్ కాదు సార్
ఉమ్
మీరు
ఉమ్
మీకు ఎండలట్ల తీవ్రత రోజు కి ఎన్ని బట్టీల్లా నీళ్ళు తాగుతున్నారు ఏంటి
నేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒటటీ
ఒక బాటిల్ తాగుతున్నావా
ఉమ్
ఆహా
అహ
రోజుకి ఒక బాటిల్ తాగితే ఎట్ట కుదురుతదండి
చు అండి అయితే
రోజుకొక బాటిల్ కాదు సార్ రోజు కానీస దార్ బాటిల్ లాగాలి
సరే అండి తాగుదం
రోజుకి పది బాటిల్ తాగితే గాని అంటే ఎండ నుంచి తప్పించుకోవడం కే నీకు
అరే అరే
ఉమ్
ఇప్పుడు నేను భూమి మార్తానరా
ఆ
హిందీ వాడు
స సార్ మీరు అలాంటియి చెప్పకూడదు సార్ అంటే మా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒకసారి అడిగాం సార్ మా ఫ్రెండ్ ని అంటే నేను ఎళ్ళను కావాలంటే మీరే ఎళ్ళండి అంటున్నాడు వాడు
అంత హిందీ వాళ్ళు ఉన్నారు అండి
అయితే ఆ మాట ఒకసారి నువ్వే అడుగుదురాండి మా రూమ్ కి రండి ఒకసారి అడగండి
ఆ ఎన్నా ఉనండి
నేనా ఫిఫ్ మా కింద ఉన్నానండి మా ఫ్రెండ్ బిర్యానీ పార్టీకి ఇప్పుడే మెసేజ్ పెట్టాడు రమ్మని నన్ను అయితే నీకు రాలేదండి మెసేజు
రాలే
చెప్పాలండి
రాలేదండి
మీకు మెసేజ్ ఎందుకు రాలేదండి ఇంకా
ఏమో నే
మాకైతే ఫోన్ చేసి డని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసాను ఎమ్మటే మెసేజ్ పెట్టా మెసేజ్ పెట్టాడు
హు
అది కానీ మీకెందుకు రాలేదని నాకు ఆచార్యం సేమ్ ఉందండి చెప్పండి
మీ మీరు
మేం మేం ఫ్రెండ్స్ కాదు అంటే మా మా ఫ్రెండ్ ఏమనుకున్నాడుంటే మీరుమో నాకు తెలిసి నేను అనుకుంటున్నాన అని అంటా రే మా ఫ్రెండ్ అనుకుంటాడు ఈ మంత్ లో తినడో ఏమోలే అనుకునింటారు అనుకుంటున్నా అదే నువ్వు తింటావ తినవదు మాకు తెలిదు కదా
హు
అది సార్
అదే చూ
ఆఫర్ వచ్చిందండి మీకు కూడా
రాలేదండి బాబు
లేండి మనం కేక్ కేక్ కట్ చేయడానికి పో తున్నదిప్పుడు రాండి మీరు హలో
హు
సార్ వస్తారు కదా అప్పుడు
అప్పుడు వస్తాన్
ఆ
హు
ఊగా సార్ వస్తావ రావా అట చెప్పాలి సార్ మీరు ఊ అనకూడదు
త్రి తర్టీ కి ఒత్తం కానీ బిర్యానీ
ఎందుకు సార్ బిర్యానీకి రారు పిలవలేదంటారా ఎవరు చెప్పారు సార్ మిమ్మల్ని పిలవలేదని అయితే మీకు మెసేజ్ రాలేదు భయపడుతున్నారా చెప్పండి
హ ఎంటంటే
మాట్లాడాలి మీరు మాట్లాడాలి సైలెంట్ గా ఉండకూడదు మెసేజ్ రాలేదని భయపడుతున్నార
మాట అండి ఈ
సరే మెసేజ్ వచ్చింది చూసుకోండి ఇప్పుడు అర్ధమవుతుంద సార్
ఆ
మీకు కూడా మెసేజ్ వచ్చింది చూసుకో
రండి
ఆ
అండి ఓయ్ రాండి
నేను చెప్పాను మా ఫ్రెండ్ కు చెప్పాను ఆసిఫ్ని పిలవమని మీకు కూడా ఫోన్ వస్తుంది మాట్లాడండి
ఉఉ
అది
అర్దమయితుందా సార్
ఊ
ఆ పిలుస్తాడంటలే ఫోన్ చేస్తాడంట చూడండి మా ఫ్రెండు ఆ అర్ద మైంద ఇప్పుడే మెసేజ్ రిప్లై వచ్చాడు రిప్లై ఇచ్చాడు మా ఫ్రెండ్ హ చేస్తా కాల్ చేస్తా అని
అ
ఆ ఆ ఏంది మీరు కొంచెం రెడీగా ఉండాలి ఫాస్ట్ గా హలో
ఊ
ఊ మాట్లాడాలి సార్ ఓ గేదె కాదు మీరు
ఏ
ఇంకా ఒకటి ఉంటది సార్ మంది ఆ ఒక్కటిగిన అయిపోయింది అనుకో
ఉ ఆ
ఒకటి ఉంటది సార్ మాది
హ
ఒకటైపోతే ఇక దాన్ని బట్టి చెయ్యాలా వద్ద అని డిసైడ్ అయిదాం సార్
ఏ
అర్థమై
భయ్యా ఊ బడియా
ఇంకా థర్టీ సెకండ్ సార్ కొంచెం ఓపిక బట్టు కోండి
ఫోన్ నొత్తున్నాయండి
ఆ పవన్ జీనే కదా
ఊ
ఆ అవునులేండి ఇప్పుడే నేనె మెసేజ్ పెట్టిము
నిజం చెప్పు పెట్టవా
ఆ నిజం
యార
ఏదో అంటే ఫ్రెండ్షిప్ కదా షిప్ కదా అని పెట్టాను సార్ తప్ప అయితే క్షమించండి
సరే అయితే బాయ్ అండి